హలో
చెప్పండి
ఎలా ఉన్నారు బాగున్నారా
మ్మ్ బాగున్నాం అండి బాగున్నారా మీరు
ఆ నేను కూడా చాలా బాగున్నాను ఏం చేస్తూ ఉంటారు మీరు
అండి ప్రస్తుతం ఇంట్లోనే అండి డిప్లొమా కంప్లీటెడ్ మీరండి
నేను ప్రజెంట్ ఇంట్లోనే ఉంటానండి నేను ఖాళీగానే ఉన్నాను వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు
నెక్స్ట్ జాబ్ చూసుకోవాలి లేదా బీటెక్ జాయిన్ అవ్వాలండి
బాగా చదువుకోవాలమ్మా ఫస్ట్ మనము ఆ తర్వాతనే జాబ్ గురించి వెళ్ళాలి
బీటెక్ అయినా లేకపోతే బీటెక్ ఇంకా జాయిన్ చేయకపోతే ఏదో ఒక జాబ్ అండి
ఓకే ఓకే అమ్మ బీటెక్ లో ఏం చేయ్యాలనుకుంటున్నావు
సివిలే ఆంటీ సేమ్
సివిల్ చేయాలనుకుంటున్నావు ఓకే ఇప్పుడు సివిల్ లో వచ్చేటండి మరి ఈ సెట్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నావా
లేదండి ఈసారి ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వట్లేదు నెక్స్ట్ టైమ్ ట్రై చెయ్యాలని
ఓకే ఓకే రా నేను ప్రెజెంట్ ఖాళీగా ఇంట్లోనే ఉన్నాను ఏం చెయ్యడం లేదు ప్రజెంట్ నేను కూడా ఏదోటి చూసుకొని ట్రై చెయాలి నేను కూడా
మ్మ్
ఇంకేంటండి మరి సంగతులు
ఫెస్టివల్స్ ఏమన్నా మీకు ఉన్నాయా అండి
ఆ ఇక్కడ చ ఫెస్టివల్స్ చాలా బాగా జరుగుతాయి ఏమో గ్రామ దేవతల ఫెస్టివల్స్ జరుగుతాయి బాగా
మా సైడ్ అయితే ఆ సంక్రాంత్రి జాతరలు బాగా జరుగుతాయండి
ఇక్కడ కూడా జాతరలు జరుస్తాయ కుంటూ ఉంటారు టూ రెండు మూడు రోజులు అలా జరుగుతా ఉంటాయి కానీ చాలా బాగా అవి సెలబ్రేట్ చేయటం గాని ఇవన్నీ కూడా చాలా బావుండద్ది అసలు
మ్మ్ మీరు ఎటు సైడ్ అండి ఎటు సైడ్ అండి ఉండేది మీరు
మేము తర్వాత చొప్పలండి
ఆ
మ్మ్ డిప్లొమాలో ఎంత స్కోర్ వచ్చింది
వచ్చిందండి నార్మల్ గానే లీ ఆ ఫస్ట్ త్రీ సైమ్స్ ఏ సప్లిస్ లేకుండా రాసాను లాస్ట్ సెమ్ లో సప్లీలు పెట్టుకున్నా అండి ఇంకా
సప్లీలు ఉన్నాయా ఇంకా
అయిపోయాయండి ఆల్ క్లియర్ సప్లీలు కూడా అయిపోగొట్టుకున్నా
అవునా ఓకే ఓకే ఏంటి అసలు నీ గోల్ంటి అసలు ఏమి అవ్వాలి అనుకుంటున్నావు ఏంటి మరి
ఇంటీరియర్ ఇంటీరియర్ డిజైనర్ గాని సివిల్లోనేండి ఇంటీరియర్ డిజైనర్గా జాయిన్ అవదాం అనుకుంటున్నాను కొన్ని పరిస్థితులు బాగోలేక డిప్లొమా కంప్లీట్ చేసి ఇంట్లో కూర్చున్న అండి
కాలిపా
పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండకపోయినా మన అనుకూల విధంగా మనం చేస్త
చేసుకోవాలండి బట్ ఏం చేస్త మనకంత ఇప్పుడు శక్తి అంత లేదుగా అండి మన ఓన్ డెసిషన్స్ తీసుకునే ఎంత లేదు కదా
అర్థమైంది కాకపోతే ఏంటంటే ఆడపిల్లకి ఏంటే చదువు అనేది చాలా ఇం
చాలా ఇంపార్టెంట్ అండి అవునండి
అదే చదువులేకపోతే అసలు మనకి వాల్యూ అనేది ఉండదు సొసైటీ లో
అసలు ఇ ఎలా చూస్తారో అండి ఇంకా
చాలా చిన్న చూపే చూస్త
అమ్మాయిలకి ఏది లేకపో ఏది ఉన్నా లే కపోయినా చదువు ఉండాలండి దాన్ని అయితే ఎవరు దోచుకోలేరు కాబట్టి
అవునవును మనక ఏంటంటే చదువు అనేది ఒక చాలా పెద్ద ఆస్తి వండి అది ఆస్తుని ఏంటంటే దొంగలు కూడా దోచుకోలేరు అనమాట అవును మన దగ్గర ఆస్తులు డబ్బులు ఎంతున్నా కూడా రేపటి రోజు అనేది పోతాయి కానీ చదువు అనేది మాత్రం మనకి లైఫ్ ప్లాంగ్ మనతోనే ఉండిద్ది కాబట్టి చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు
మీరెంత చదువుకున్నారండి
నాది హిందీ పండిట్
ఆహా
ఉంది కాబట్టి మంచిగా చదువుకోండి మంచిగా డెవలప్ అవ్వండి
ఆ
ఇంకా చెప్పండి మీ గురించి
చెప్పాలి అండి మీరే మీ గురించి ఏమన్నా మీ సైడ్ బెస్ట్ ఫెస్టివల్స్
మా సైట్స్ వచ్చేటప్పటికి ఏముంది వినాయక చవితి నార్మల్ గా దసరా ఏవి మా
ఇప్పుడు ఉగాది వస్తుంది అంది ఉగాది చేసుకోరా మీ సైడ్
ఉగాది చేస్తారు బానే చేస్త రు ఉగాదిని కూడా ఉగాది విషయంలో కూడా ఇబ్బంది ఏం లేదు మీకు వాతావరణం ఎలా ఉంది ఎండలు ఎలా ఉన్నాయి బాగా వేడిగా ఉన్నాయా లేపోతే
ఫుల్లు వేడి అండి నిన్న మొన్న ఒక్కటే చల్లగా ఉంది ఈరోజ వన్ పర్లేదు బాగానే ఉంది ఇంత అంతకు ముందు టూ డేస్ బ్యాక్ అయితే ఫుల్గా ఎండలు బాగా కొట్టేవండి అసలు బయటికి వెళ్ళలేన అంత కొట్టేవి
మాకైతే ఇక్కడ చాలా అసలు కొండలు దగ్గర అయ్యేటప్పటికి మాకు అసలు ఉండలేకపోతున్నాము ఇంట్లో అసలు బాగా ఇబ్బంది అయిపోతుంది అంత వేడిగా ఉంది ఎండలు ఫుల్ అసలు మార్చి లోనే ఇలా ఉన్నాయి అంటే రేపు ఏప్రిల్ వచ్చేటప్పుడు అప్పుడికి ఎలా ఉంటాయో మరి
ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదండి
అవునవును ఇంకా టెన్త్ ఎగ్జామ్స్ ఏ ఉన్నాయి రేపు సోమవారం నుండి టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి
డైలీ ఉంటాయి క అండి లేకపోతే డే బై డే అలా ఉంటాయా
రోజు మార్చి రోజు ఉంటాయి ఎక్సామ్స్ డైలీ ఏం కాదు ప్రతి రోజు ఏం లేదు
ఆ
సోమవారం అంటేే పదహారు స్టార్ట్ అయింది అంటే పదిహేడు లేదు మళ్ళీ పద్దెనిమిది ఎగ్జామ్ ఉండింది తర్వాత తొమ్మిది ఇరవై హాలిడేస్
ఉమ్ మళ్ళీ ప్రభుత్వం హాలిడేస్ వస్తే మళ్ళీ ప్రభుత్వం హాలిడేస్కి పోతాయి
ఆ రెండు రోజులు పోతేంటే మళ్ళీ ఇంగ్లీష్ ఎగ్జామ్కిి మళ్లీ శనివారం పెడతారో పెట్టరో అదైతే ఐడియా లేదు
ఉమ్
రోజున్నా కూడా వాళ్ళు చదవలేరు అప్పుడప్పుడు ఉంటేనే వాళ్ళు చదవగలిగేది అప్పుడప్పుడు ఉంటేనే మంచ్ చిది వాళ్ళకి చదువుకోవడానికి గానీ దేనికైనా కూడా
ఆల్రెడీ తెలంగాణలో అయిపోయాయండి ఎగ్జామ్స్ టెన్త్ ఎగ్జామ్ సో మన ఆంధ్ర ఇ అక్కడ సైడ్ అయిపోయాయండి ఆంధ్ర లోనంగనే ఉన్నాయి
లేదే తెలంగాణ అయిపోలేదే
అయిపోయాయండి ఫోన్ చేసారు అయిపోయాయి అని
అది స్టేట్ గాదేమో స్టేట్ గాదేమో సిబిఎస్ఈ ఏమో ఏమన్నా
ఉ
అంటే స్టేట్ అయితే మనకి అందరితో పాటు కలిపి చెప్పేస్తారు
ఉమ్
టే కొన్ని కొన్ని గ్రూపుల్లో వస్తాయి అనమాట ఇలా అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయినాయ్ అంజి అని చెప్ పననే కానీఈ సార్ రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అవ్వలేదు అని చెప్పానని అనుకుంటున్నాను నేను కూడా నేనైతే నీకు ఒకటే చెప్పాల అనుకుంటున్నాను మంచిగా బాగా చదువుకున్నావను కో లైఫ్ లో ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి జాచకుండా ఉండే విధంగా ఉంటావు
చదువుకోవాలండి చదువుకోడానికే చాలా ప్రయత్ త్నాలు చెస్సున్న అండి
ఓ కనీసం పోషించుకునే ఇది నీలో ఉండుద్ది అనమాట నీ భర్తకు సపోర్ట్ గా ఉంటావు
ఉమ్ అలా ఏం లేదండి ఇప్పుడు ఇంకా చదువుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉంది చదువుకోవాల్ ఏదో దేవుడు దయ వల్ల ఒక ఛాన్స్ వస్తే మళ్ళీ లైఫ్ లో దాన్ని వదులుకోకుండా చదువుకొని ఏదో ఒకటి
ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా బీటెక్ ని పూర్తి చేసుకో కొండి పూర్తి చేసుకోకుండా అయితే అసలు ఉండొద్దు ఉమ్ జాయిన్ అవ్వ మండి ఎందుకంటే మన దగ్గ కాలేజెస్ మనకుంటాయి
ఉమ్
కాబట్టి అలాగా వెళ్ళిపోత ఆ దారిలోకి వెళ్ళిపోయావ అనుకోండి మీకన్నీ విద్ దాలుగా బాగుండది గవర్నమెంట్ కూడా మంచిగానే అన్ని సదుపాయాలు ఇస్తుంది కదా
ఇప్పుడు సపరేట్ గా ప్రభుత్వం ట్టే ఆ స్టేట్కి వచ్చేసి అమ్మాయిలకి ఓన్లీ లేడీస్ లేడీస్ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారండి మోన్న చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేస్ చ్చారు ఒక్కొక్క స్టేట్కి పక్క లేడీస్ కి లేడీస్ హాస్టల్ ఉండాలని మోన్నాను అౌన్స్మెంట్ చేశారు ఉమ్ ఉంహు అంటే నార్మల్ గా ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి కద అండి ఇప్పుడు గవర్నమెంట్ హాస్ టల్స్ అనమాట వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేశారు
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ అవునవును నేను వి న్నాను వాట్ల గురిన్
ఆ
కొన్ న్యూస్ లో చూసాను ఏదో ప్రభుత్వం ఏదోటి కనీసం ఆడ పిల్లలకి ఏదైనా ఒక దారి అనేది చూపిస్తే ఎంతో మంది ఆడపిల్లలు చదువు బాట పడతారు ఇలా పెళ్ళిళ్లు చేసుకొని ఇబ్బందులు పడకుండా
ఉమ్ అవునండి చాలా మేలు చేసిన వాళ్ అవుతారు ఏదో ఇంకా ఇది రిలీజ్ చేసారు నిదానంగా ఒక్కొక్కటి రిలీజ్ చేసినా అన్ని సదువు ఉపాయాలు అమ్మాయిలు కల్పిస్తే చాలా అండి
అవునవును నేను కూడా
మెయిన్ మెయిన్ అమ్మాయిలకి ఎయిటీన్ ఇయర్స్ లోపే అయి తినా బు మ్యారేజ్ అవన్నీ ఇంకా కో కొన్ని చోట్ల కొనసాగుతుంటాయి ఆ వాత కూడా రద్దు చేస్తే ప్రశాంత గా ఉంటారు అమ్మ
ఆడపిల్ల వచ్చేటప్పటికి ముందు చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే అసలు అది అది అసలు వేరు అన్నమాట కానీ ఎక్కువ మంది ఏంటి అంటే ఆడపిల్లని చదివించుకోకుండానే ముందు పెళ్ళిళ్లి చేసెయ్యటము తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడుతాం వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో అక్కడ ఇక్కడ చూసినా కూడా ఇంకా మన సమాజం అనేది మార్పు అనేది చెందడం లేదు
అవునండి ఇంకా డెవలప్ అవ్వాలి అండి ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు అమ్మాయిల విషయంలో ఒకటి ఇంకా కొంచెం డెవలప్ అయితే అందరు అమ్మాయిలు బాగుంటారు
అవును చాలా చాలా డెవలప్ అవ్వాలి మన ఆంధ్రప్రదేశ్ అయితే
అది ఎప్పటికి జరిగిద్దో ఏమో మొత్తానికి కల కలగా మిగిలిపోయిద్దో ఏమో ఎం అర్థం కావడం లేదు అదే మీకైతే నేను ఒకటో చెప్పాల అనుకుంటున్నాను బాగా చదువుకోండి మంచిగా మీ కాళ్ళ మీద మీరు స్టేబుల్ గా నిలబడండి
ఉహు
వుంది ఇంకా అంతకన్నా ఇంకా మనం అయితే ఏం చెప్పుకోలేం కదా
ఏం చెప్పుకోగలం అండి ఇంకా
అలా హు హు హు అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసు కోండి ఆ అలాగేనండి తర్వాత ఎండల ఎ ఎక్కువగా ఉన్నాయి బాగా ఎక్కువ మంచినీళ్ళు తీసుకోండి ఎండకి ఎక్కువ తిరకండి
ఉ
అలా ఉంటే అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదు ముందు హెల్త్ బాగుంటే తర్వాత ఏదైనా చేసు కోచ్చు మనము
ఉ అవునండి హెల్త్ బాగుంటే తర్వాత ఏది చేసినా ఏది చేయడానికైనా ఫస్ట్ అమ్మాయిలకి శక్తి ఉండాలి కదా అండి
అవునవును కాబట్టి అందుకే అనేది ఆడవాళ్ళని ఆదిపరాశక్తులు అని చెప్పిన ఊరకనే అనలేదు వాళ్ళు ఎంత ఇది ఉన్నా కూడా వాళ్ళలో అది అనేది పోదన్నమాట ఫస్ట్
మొన్న క్రికెట్ చూసారా అండి ఇండియా గెలిచింది
నాకు క్రికెట్ చూసే అలవాటు లేదు కాకపోతే విన్నాను అంతే
ఆ ఇండియా గెలిచింది స్పోర్ట్స్ అంటే ఆ
అంటే టైం లేదు ఆ స్పోర్ట్స్ చాలా లా చేస్తాను చాలా ఇష్టమే కానీ చూడలేదు అంతే నాకు క్రికెట్ అంటే ఎందుకో అంతగా గా నేను వెళ్ళను వాటి వేదికి కానీ ఇక నుంచి చూద్దాం అనుకుని నిర్ణయించుకున్నాను
హు బాగా ఆడారండి బా ఇండియా విన్ అయ్యింది
హు మీకు ఇష్టమేనండి ఆటలు అవన్నీ
హు బాగా ఇష్టం అండి కబడ్డీ అయితే బాగా ఆడుతా అండి బాగా ఇష్టం స్కూల్లో లో కాలేజ్ టైం లా స్కూల్ లో బాగా ఆడేదాన్ని కాలేజ్ టైం లో టూ టైమ్స్ కూడా ఆడను
ఓకే ఓకే మంచిది మంచిది అంటే ఇగ నువు ఈ లెక్కలో అయితే నీకు స్పోర్ట్స్ విషయంలో కూడా ఇన్ చాలా ఆసక్తి ఉత్తిగా ఉంది కాబట్టి నువ్వు ఉమ్ అటు స్పోర్ట్స్ ఇటు నీ యొక్క చదువుని నీ కెరియర్
అంటే మా సైడ్ ఎక్కువగా కబడ్డీ ఆడతారండి ఎక్కువగా అందుకే కబడ్డీ నేర్చుకున్నాను ఇంకా మిగతా ఆటలు పెద్దగా తెలీదు ఎక్కువ తెలీదు అంతే ఇంట్రెస్ట్ లేదు కానీ తెలీదు ఆటలు పైన కబడ్డీ అయితే మాకు తెలిసింది కాబట్టి కబడ్డీ ఆడతాం
అలా ఓకే ఓకే మంచిది మంచిది అయితే మంచిగా చదువుకోవాలి బా ఎదగాలి
ఉమ్
ఉంది మీ దాంటోళ్ళు ముందుంటాయి కదా నేటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఒక ఇది ఉండి